సార్ మీరు ఎడ్యుకేషన్ గురించి ఏమ అనుకుంటున్నారు కొద్దిసేపు చెప్తారా ఎడ్యుకేషన్ అంటే ఏంది ఎలా నేర్చుకోవాలి ఎలా చదవాలి ఎడ్యుకేషన్ ఇంపార్టెంటా దాని గురించి మీరు ఏదైనా చె ప్పగలుతారా
ఏమో తెలిదు నేర్పించండిషన్ అనేది
ఎ దూరం దాకా వచ్చింది ఏ స్టేజ్లో ఉన్నాము ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్ ఏమి దాని గురించి ఏదైనా చెప్పండి
నాకు తెలీదు మీరే నేర్పించండి ఎడ్యుకేషన్ద చాలా ఇంపటెంట్
ఎడ్యుకేషన్ కంపల్సరీ అందరు నేర్చుకోవాల్సింది మహిళలు ముఖ్యంగా ఎడ్యుకేషన్ అనేది కంపల్సరీ నేర్చుకోవాలి ఎందుకంటే ఎక్కడైనా మహిళలు వెళ్తే బయటికి చదవడానికి ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్
దాని వల్ల ఎడ్యుకేషన్ అనేదిత ఎడుకేషన్ ఎక్కువ అడ్వాన్స్ అనేంది మీరు ఏం అనుకున్నారు మీరు చెప్పగలుగుతారా ఎడ్యుకేషన్ర్షిప్ తెలీదు
ఏదైనా ఏం చెప్పండి సార్ ఏదైనా ఒకరి చెప్పండి సార్ ఎడ్యుకేషన్ గురించి మర పైసు వేస్తారుకు రికార్డింగ్ంగ ఏదనా మాట్లాడుతేనే సార్ మీ అభిప్రాయం ఏంది చెప్పండి ఎడ్యుకేషన్ గురించి మీరు ఏమ అనుకుంటున్నారు ఎలా ఉండాలి అనుకుంటున్నారు ఎడ్యుకేషన్ ఎలా పిల్లలు నేర్చుకోవాలి ఎగ్జామ్స్ ఎలా రాయాలి అనేది దాని గురించి చెప్పండి టెన్ మినిట్స్ వత్తాన సో టెన్ మినిట్స్ వత్తనం కదా అదా
యాటికి పోదాం నాకు తెలీదు మీరే చెప్పండి
మీరు ఏం చెప్తారు సార్ ఎడ్యుకేషన్ గురించి ఏదైనా కొన్ని మాటలు చెప్పండి ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ చిన్న పిల్లల నుంచి ఎడ్యుకేషన్ చదివించాలి వాళ్ళకి ఎడ్యుకేషన్ వల్ల డిసిప్లేన్ వస్తా ఉంది బిహేవియర్ చేంజ్ అవుతుంది. ఎలా మాట్లాడాలి బయట వాళ్ళంతా నేర్చుకుంటారు దాని గురించి మీరు ఏమంటున్నారు ఆప్క క్యా బాత్ కర్ణ అ